హలో ఆ ఇన్పిస్
ఏం చేస్తున్నావ్ రా
ఖాళీగనే ఉన్నా
ఆహ తిన్నవా అన్నం
తిన్లే తినాలే
హ్మ్
మీరు ఏం చేస్తున్నారు
ఏం లేదు రా మామిడి చెట్ల కింద కూస్సోని ఉన్నాం మేము ఈడ మామిడి చెట్ల కింద కూర్చొని ఉన్నాం
ఆ నీ కొడుకు ఏం చెత్తండు ఆడుతాండా వచ్చిర్రు
ఆహా ఏం వండిర్రు మరి కూర
చీ కూర ఫిష్ మార్నింగ్ ఫిష్ తెచ్చిండు వాళ్ళు నైట్ వచిర్రు ఏమో మరి పోతామన్నారు మా చెల్లె ఉండమన్నది పోతారో మరి ఉంటారో తెల్వదు మా లే
ఆహా
మ్మ్ తిన్నవా అన్నం
ఆ తిన్న రా
ఏం
ముద్దపప్పు పచ్చి పులుసు
ఉహూ ఫోన్ మీ కొడుకు కోసం చేసినావా
ఆ ఆ ఏంది తింటలేడు ముద్దపప్పు అయినా తింటాడు గా అనీ చేసినా ఒక నాలుగు ముద్దలు తిన్నాడు ఇగా మళ్ళీ తినలేదు
అయ్యో
ఉమ్ నాలుగు ముద్దలు తిని సరిపోబెట్టుకున్నాడు ఉమ్ ఇగ ఆడుతా ఉండు
మా అక్క పిల్లలయితే మంచిగా తింటారు
ఉమ్ మావోడు తిననే తినడు
ఏమో మరీ మీ వాడికి ఏందో ఏమో
ఎప్పుడు తింటడో ఏమో
డా అంటంది
ఉహూ మొన్న పెళ్లికి పోయినావ్ మంచిగ అయిందా పెళ్లి
ఆ మంచిగనే అయింది
ఉహూ వచ్చిర్రా మీ చుట్టాలు ఆహా
వచ్చిర్రు
ఉహూ
మా పిన్ని వాళ్ళు వచ్చిల్లు మేమా ఫోటో ఫ్రేమ్ ఇచ్చినం మా నాన్న కట్నం వేసిండు
ఆహా ఫుడ్
ఫోటో ఫ్రేమ్ మా అక్క అక్క చెల్లలు అంతా కలిసి ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాం
ఉహూ ఫుడ్ ఏం పెట్టిర్రు
మటన్
ఉత్తి మటనేనా
ఆ మటన్ మటన్ ఒకటే అనుకుంటా మటన్ ఒక్కటే సాంబార్ మటన్ ఇంకేదో కర్రీ వేసిర్రు కానీ వేసుకోలే బఫ్ సిస్టం పెట్టిర్రిగా తిరగాలంటే మస్త్ ఎండగోడు తాంది ఆ రేకుల కింద ఉడుకుతాంది చెమటలు కారుతాన్నయిగా అందుకే ఇగ కొంచెం కూర ఏసుకొని సాంబార్ పోసుకొని ఒక సైడ్ కూర్చొని తిన్న ఇగ
ఉహు
బిఫ్ సిస్టమ్ ఉంటే అసలు పెద్ద రూమ్ అయినా ఫుల్ ఆ పెళ్ళయ్యేటప్పుడు ఎవరు రాలే గానీ పెళ్ళయిపోయిన క తినే టైమ్ కు మస్తు మంది అసలు
అంతే ఉంటది మరి అయిన బఫ్ సిస్టమ్ పెట్టకుండ మంచిగా స్టూల్ లేసి మంచిగ టేబుల్ ఏషి పెడితే అయిపోయేది
ఉమ్ ఇగ స్టూల్ ఏసి పెట్లే వాళ్ళు
అంత చేసిర్రు టేబుల్స్ ఏత్తే అయిపోయేదిగా
ఆ టేబుల్స్ ఏయలే ఏమెయేల్ మాములు ఉడక పోయలేదు తిని ఎంబటే హాల్ లోకి పోయి య కూసుంటే సల్లగ ఉన్నదిగ కూలర్ క పెద్ద కూలర్ పై ఫ్యాన్లు తిరుగతనాయి కానీ అవి ఇనుప రేకులు అవి కూలింగ్ రేకులు కావు సిమెంట్ రేకులు ఆ పాత రేకు పాతకాలం రేకు అవి అక్కడొత్తంది అన్న వేడిగా ఉంది కూర వేడిగా ఉంది చారు వేడిగనె ఉంది ఆ వేడివి ఎంతాకాలైన గింత అంత పెట్టుకున్నగానీ తినవలేకపోయినం కొంచెం కొంచెమే తిన్న నేనైతే
అవునా
ఉమ్ మజ్జిగ గూడా పోస్కోలే ఇగ కొంచెం తిని ఆడ పెట్టి ఫుల్ వాటర్ బగారులా వాళ్ళు నెయ్యి ఏయలే అట్టుంది వాటర్ వాటర్ ఉబ్బ ఇంటిక వచ్చినంక కూడా వాటరే తాగిన అసలు
హు హుమ్ వచ్చి ర మి సుట్టాలు
ఒచ్చిరు మా అత్తమోళ్ళు మా మామయోలోచ్చిరు వాళ్ళ కొడుకులు మా అక్క ఇ అందరొచ్చిరు
ఉమ్ హు ఉండకపోయిరు మరొక రోజు
అ ఉండాలంటే ఇగ మా అమ్మకీడ జరవొచ్చిందని నేనిగ వచ్చినా వాళ్ళున్డమన్నరు మా మామయ కోడ్ కొడుకులు యిట్లా మావయ బిడ్డ గిట్లా ఉండరాదే అన్నరు మామూలు మా చెల్లెళ్ళు మా అక్క ఇట్లందరూ ఉండవన్నరు కని నేను మా నాన వచ్చేసినం
అవునా
సాయంత్రం సింగరేణికొచ్చినం
సింగరేణి గోలుకొండకు పోయిరా పొద్దుగాల
ఆ గోలుకొండ కుపోయినం
ఉ హ
పదిన్నర్ తొమ్మిదిన్నరకే పెళ్లన్నరని ఇంక సెవెన్ థర్టీ ట్రైన్ కి పోదామనుకున్ నంగని గోల్కొండ పోయిందేమాంచె మేము పోయినంకనే స్టార్ట్ అయింది పెళ్లి
ఇంగ మరి పొద్దుగాల అంటరుగనే స్ స్టార్ట్గానే కాదు మీ దాంట్ల పెళ్ళి
కాదు వాళ్ళు మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు దూరమే గని ఆ ఎవ్వలు అందరు అడున్నుల్లంటరు మా తాతలు ఎవలుజెప్పిన ఇనరు వాళ్ళు మనమేందిజెప్పేది అని సప్పుడంత వుకున్నరు ఎదుర్కోళ్లు గూడ లేట్ గా జెశిరసలు మాకే ఎదుర్కోళనే పె ళ్లి పది నిమిషాలల చేసింద అయ్యగారు ముహూర్త మయిపోయిందని నేవోయినంకనే ఓలందుకున్నరు
ఉమ్ హు
సరే ఇదికోలే ఎప్పుడ ఆయిపోవారు పెళ్లిి ఎమ్మాట అయిపోయింది జిలకర బెల్లం పెట్టించిండు తాలి గట్టిఇచ్చిండు తొందరగా చేసిండడి ఐగంట అక్కడటక్క చేసిండడు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలలో అయిపోయినట్టే ఉంది పెళ్ళి మూర్తి ఎప్పుడైనా తొమ్మిదిన్నర అంటే మూర్ తమ్ కనీసం జీలకర బిల్లవన్న పెట్టాలే
ఉమ్ మరి మూర్తం ఎందుకు పెట్టించుకున్నారు మళ్ళీ
ఆ ఇక ఏమో ఆ పిల్లిగడో లు రాలేదు దు లేట్ అయింది ఆ
ఆ అమ్మాయి వస్తుంది జరమెకు సైలెంట్గా ఉండ మను ఆ చిన్న బాబు నెత్తుకొని వస్తుంది
అవునా
సైలెంట్గా ఉండమనుర్రక అని చెప్పు
ఉమ్ ఇంటికడ్కి కోతులు వచ్చినయి ఇ య్యాలా
రాలే మా సైడు ఏమో మరీ పొద్దుగాల వచ్చిందొ తే నేన్ చూళ్ల
మా సైడ్ అయితే నాలుగు కోతులు వ ఓక్ ఒక్కటి కాదు రెండు కాదు వచ్చినాయి మా సైడు
ఉన్నీలే
యి మూడు పెద్ద కోతులు రెండు పిల్ల కోతులు వచ్చినాయ్
ఆహా
వాటికి తోడు ఇంకా రెండు పెద్ద కోతులు ఆ వచ్చిరూ ఆడుకుంటారఅటు రోడ్ సైడ్
ఆడుకునిలె అ ఈ ఎండాకాలం ఇగ ఫుల్ ఎండ గొట్టి, కొట్టి, కొట్టీ, పిల్లగాలకు. గుడు యాష్టకత్తున్
ఇయాళ జర సల్లగుంది
ఇగ కొంచెం మధ్యాహ్నం అయితే ఎండ గొడు తుంది గావచ్చు
ఆ ఇంతరే కొంచెం బెటర్గానే ఉంది ఏమో చెప్పలేం ఎండ స్టార్ట్ అయిటట్టు నిన్న సల్లగుందీ, ఈ రోజు కొంచెం ఎండ ఒస్తాంది.
ఆహా అంట్రూ సాపలు మొన్న సండే ఎచ్చీరా
ఆ సండేనే దెచ్చినం తెచ్చీ కడిగీ ఆ మాచెరలో మనచెరులో పెట్టిళ్ళు, కడిగి ఫ్రిడ్జ్ లో వెట్నం ఒండలేదు. నిన్న సాయంత్రం ఒండినం అహ ఇన్న సాయంత్రమా నిన్న పొద్దుగాల్నా ఒండితే ఉండే ఏసుకొని తిన్నారు మళ్ళీ కొన్ని ముక్కలు దీ దాశిండు మా నాన ఫ్రిడ్జ లో వెట్టింది మా అమ్మా.
ఆహా
ఈ ఇయ్యాల పొద్దుగాల ఒండీరిగ వాళ్ళు ఒత్తరనే చేపలు దాచి మళ్ళ ఏం పట్టట్లేరుగా సండే సండేనే పడతాళ్ళు
అవును మేం గూడా ఈ సండే దీసుకోవాలి చాపలు ఊహ్ పది పది నిమిషాలు మాట్లాడాలంటే మా పండు కియ్య కియ్య ఎడుత్తా ఉండు
అవునా
ఊహ్ ఈడ పండగలు చేత్తరు మంచిగా
మా అక్క లేవనే లేవాలె ఇప్పుడు, మా అక్క లేసినట్టుంది.
ఆహా ఈడ మా ఊరు ఇక్కడ పండగలు చేత్తారు ఒక. టే డప్పుల సౌండ్లు ఒత్తా ఉన్నయ్
అహా దేవుడు పండగ జేత్తారు అత్తుంది
ఊమ్
అహా మేమా చెయ్యం ఈసారి మా అమమ్మోళ్ళు జేత్తరు
అవునా
తర్ మధ్యలున్న మా మావయ్యోల్ల ఇల్లల్ల వొయ్యేది ఉన్నదీ, మా అమమ్మోళ్ళు దేవళ్ళు వెడతరట.
ఊహు
పండగ జే జేత్తరు ఆడికే వోతవ్ ఈసారి నెక్స్ట్ ఇయరు వాళ్ళు వెడతాళ్ళు మా అమమ్మోల్లు.
ఉహు
మా అక్కోళ్ళు పొలమ్మని పెడతరు, మా అమమ్మోళ్ళేమో ఎల్లమని పెడతరు. ఇగ అట్లనే మా మావయ్యా ఇల్లల్లక్ వోతడంట
అహా అబ్బా లొల్లి లొల్లి
మా పిల్లిగాళ్ళు వర్రుతారు
అహ్ మీ మంచిగ మటన్ మంచిగ ఇంటర ఇగ
ఆ ఇగ మటన్ అంటే ఇగ మా అక్కోళింటికి ఎవరు ఎక్కువ రారు చుట్టాలు మేమే ఆ మా మామయ్య వాళ్ళ ఇంటికి వత్తరు గానీ ఇగ పోవాలే, ఇల్లల్లక్ వోతుర. టగాని కూరగాయల భోజనాలు పెడతారని ఇంట్లో ఇంటి పనులు చేసు కుట్టడట ఇళ్లల్లోకి పోడు. మ్మ్ పె డాగేదట ఏం వాళ్ళ బాబు బర్త్డే పెద్దగ చేస్తా అంటాండు.
ఆహా
మ్మ్ సరేలే మరే అ బాయ్